హలో
హలో హాయ్ అండి చెప్పండి
హాయ్ అండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి బయట ఖాళీగ ఇలా కూర్చొని ఉన్నాము ఇ సండే కదా వర్క్ లేదు డ్యూటీ లేదు
ఓకే అండి మనం ఈ రోజు పరిస్ పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం అంటే వెదర్స్ ఎలా ఉంటాయి అంటే ఏ ఏ సిజన్లు వస్తాయి అన్నా ఫస్ట్ మనకు అచ్చేది ఎండాకాలం. ఎండాకాలంలో మన ఫీలింగ్ ఎలా ఉంటది అట్లా వాటి గురించి మాడుకుందాం ఓకేనా
డిఫరెంట్గా ఉంటదండి చాలా ఎండలు కొడతాయి విపరీతంగా బైటకేళ్తే హీటు విపరీతమైన చెమటలు ఆ ఏండలకు తట్టుకోలేకపోతాం, ముసలిళ్లకైతే చాలా ఇబ్బంది
అవునవునండి ఈ ఎండల అప్పుడు మాక్సిమం వాళ్ళకె ఎక్కువ ఇబ్బంది ఉంటది ఓల్డేజ్ వాళ్ళు ఎట్లా ఉంట అట్టుకోలే వాళ్ళ డిహైడ్రేషన్ అయ్యి వాటర్ ఎక్కువ దొరకక తాకుండా అలా ఉండిపోతారు కాబట్టి అంటే మీరు ఏమన్నా ఎదుర్కొన్న ప్రాబ్లమ్ ఉంటె చెప్పండి ఎండాకాలంలో
ఉన్నాయి, ఒకసారి బండి మీద నడుచు బండి మీద ఎల్లంగా మిట్ట మధ్యాహ్నం ఎండకి బలైపోయినామండి. ఎట్లంటే వాటర్ డిహైడ్రేషన్ అయ్యి శక్తిలేక ఆ కనబడ్డ చెట్టు కాడల్ల ఆగిపోయినం విపరీతమైన బాగా ఎండా
నాకు జరిగిన ఒక సన్నివేశం అం
ఉమ్ చెప్పండి ఉమ్
బస్సులో వెళ్ళన్నామ అంటే అది
ఉమ్మ్ చాలా బాగా బాధపడతాము
బాగా జరిగిందా అవున అంటే మీరు ఏమన్న సన్నివేశాలు చూసినాయి గుర్తున్నాయా మీకు
అవునండి, ఇలా పిల్లలకు, వృద్ధులకు చాలా ఇబ్బంది అవుతుంటది ఎండ అనేది చా అలక్ ఓకే ఉండాలి, ఈ సీజన్ కూడా బట్ మెయిన్గా ఏంటంటే ఎండకు బయటకి వెళ్తే ఏందంటే చాలా ఇబ్బంది ది ఎండకు తట్టుకోలేరు, ఆ ఎండ అనేది విపరీతమైన న వేడి వల్ల అందరు ఏం చేయాలంటే కొంచెం బయటికి సాయంత్రం మాత్రమే బయటికి వెళ్తూ మధ్యాహ్నం అవాయిడ్ చేస్తే బయటకిళ్లడం కొంచెం బాగుంటది ఈ వడ దెబ్బలు అనేవి తలుగుతూ ఉంటాయి వడ దెబ్బలు తగలడం వల్ల ఆ మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఇంకా జాగ్రత్తలు తీసు చేసుకుంటే అంతా మంచిది ఏమంటారు అవునవునవును ఎండాకాలం ఎండలు
ఇగ కోలిపోతయ్ ఎండ నేన్ తెల్సు కొందరికి అటు ఊరికెళ్ళారని అంటే వాళ్ళు అన్ని తీసుకెళ్లారు గాని ఆ తీసుకెళ్ళినంతా ఒక
ఊ
ఒక విసున్న లెక్క అయ్
అవునవునవును మనం ఏటైనా ఈ మనం వేసవికాలం వెళ్తున్నాము అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళడం మంచిది అండి నే నెక్స్ట్ నెక్స్ట్ సీజన్ గురించి చెప్పండి వా వర్షాకాలం వర్షాకాలము చెప్పండి
ఇంకా మనం ఎండాకాలం కాకుండా వర్షాకాలం సిజన్ తీసుకున్నటైతే వర్షాకాలంలో కూడా ఏం హెపీరే నా చిన్నప్పుడు మనం ఎక్కనో కాడా ట్రాఫిక్ లో ఎక్కనో స్ట్రక్ అయినప్పుడు మనకు తగినన్ని ప్రికాషన్స్ అంటే గొడుగు గాని ఇంకా షెల్టర్ గానీ దొరకదు
మా సైడ్ అయితే చాలా ఇబ్బంది మేము సముద్రానికి దగ్గరగా ఉంటాము మాకు విపరీతమైన వర్షం వచ్చే వర్షాలు తుఫను చాలా బాగుంటాయి మాకం అ వర్షాలు వచ్చినాయి అంటే ఇబ్బందిల మీద ఇబ్బంది
ఆ టైం లో కూడా అప్పుడు ఊ అదే అవునండి అంటే కొన్ని సందర్భా లలో ఎలా ఉంటదంటే మనం కూడా ప్చ్ తగినని జాగ్రత్తలు తీసుకోవాలి కానీ తీసుకోము ఆ టైం ల అంటే అన్ని ముందు ఆలోచించిస్తం ప్లానింగ్ ప్రీ ప్లానింగ్ ఉంటుంది కానీ తర్వాత దాన్ని మనం నెగ్లెట్ చేస్తాం
కానీ అవునవును అది మనం పాటించాం అంతే టైంకి వచ్చినంకే మనం పాటించాం
తా వుంటాయ్ నేను ఇంకా నేను చూసిన సంఘటన అంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఏంటంటే పంటలు కానీ ఇవన్నీ ఏందంటే మునిగిపోవడం చెట్లు విరిగిపోవడం ఇగ జరుగుతా ఉంటది
కానీ వర్షాకాలం వల్ల కూడా ఉపయోగ ఉపయోగాలు కూడా ఉన్నాయి వర్ష వర్షాకాలం వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి ఇప్పుడు చెరువు కింద పంట వేసే వాళ్ళకు వర్ష కాలం వల్లనే పొలాలు వండుతాయి ఈ సంవత్సరంతా తినగలుగుతున్నారు
ఊ అవునండి అంటే మితిమీర వర్షం కుట్టినా కూడా మనకు అధిక వర్ష పతుంది సంభాసినా కూడా అది నష్టమే గదండి
ఎక్కువ వర్షం వచ్చినా బాధే తక్కువ వర్షం వచ్చినా బాధే
ఊ అదే అండి ఏదనా ఒక మోస్తారు వర్షాలు పడితే ఏం కాదు
ఒకొసారి వర్షాలు పడితే మనుషులకైనా జంతువులకైనా తాగడానికి నీర్ దొర్కుతయి తినడానికి తిండి దొర్కుతుంది
ఊ అవునండి అదే ఇన్ టైం లో అంటే తగిన సమయంలో వర్షం పడకుంటే కూడా అట్ల కూడా ప్రాబ్లమే
అంటే మీ సైడ్ మీ సైడ్ కంటే మా సైడ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండయ్ ఎందుకంటే మేము సముద్రానికి దగ్గరలో ఉంటాము మాకు ఎందంటే హెవీ రైన్ తుపానుది ఇప్పుడు ట్వెల్వ్ మంత్స్ లో ఒక సిక్స్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ దాగా వర్షం మే ఉంటుంది దాదాపు మాకు
ఉమ్ అదదే నాక్ అర్థమైందండి. ఎందుకంట్ మీరు సముద్రం దగ్గరే ఉంటారు గాబట్టి. మీకు ఎప్పటికీ తుఫాన్లు గాని,
ఉహ్మ్
కొన్ని కొత్త కొత్త రకాల తుఫన్ వస్తా ఉంటాగా. ఎవ్రీ ఇయర్ మారుకుంటూ. వాటి యొక్క తీవ్రత గూడా ఏక్ క్కువగుంటుంద్
అవునవును ప్చ్
అలాంటి యాచ్చినప్పుడు. మీరు ముందు జాగ్రత్తలు తీసుకొని, ఏంధంటే అంటే గవర్నమెంట్ ఇచ్చే ప్రోటోకాల్నీ పాటించ్ చెకునింటే ఏం కాదండి. మనం జాగ్రత్త తీసుకుంటే సేఫ్ స్థైలో ఉండిపోతాం.
గడ్డు మనం గూడా వర్షాకాలానికి ఎంత తగినంత జాగ్రత్తలు తీసుకుంటే. అంత మంచిది
అదే ఇంకొకటి మనం, వర్షాకాలం తర్వాత తీసుకుంటే. చలికాలం అండి. ఈ చలికాలం గురించి ఏమన్నా చెప్పగలరా?
చలికాలంలో చలి బాగా వస్తుందండి. చలి అనేది మార్నింగ్ మార్నింగ్ మార్నింగ్ అయినా, నైటింగ్ ఐన, నైట్ అయినా రిపల్ మార్నింగ్ అంతా బావుంటదని. చ నైటు, మార్నింగ్ బాగా విపరీతమైన చలి ఉంటుంది. బయటికి ఎన్ని ఏనవన్నా, కప్పుకుందామన్నా. చలి ఆగదు ఒక ఫ్యాను ఏమన్న వేసుకుందామన్నా. విపరీతమైన చలి ఉంటది.
అదే అండి. ఈ చలికాలంలో గూడా మనకి ఏందంటే. దోమలు ఎక్కువ ఉంటాయి. ఆ టైం లో చలి పెడుత్ త ఉంటది. మనమేమో ఫ్యాన్ ఎసుకోవడానికి ఇబ్బంది పడుతా ఉంటాం.
అవునా
మళ్ళ అధిక చలి వల్ల కూడా మనకి ఏంటంటే. ఓల్డేజ్ వాళ్ళకు చాలా ఇబ్బంది అండి.
అవునవును చాలా ఇబ్బంది. అల్ తట్టుకో విపరీతమైనదిం. ప్చ్ ఆ సెంటిగ్రిస్ మైనస్ లో పడిపోతే చాలా ఇబ్బందిగా. వాళ్ళు తట్టుకోలేక చనిపోయే ప్రమాదం గూడా ఎక్కువ ఉంటుంది.
ఉమ్ ఈ చలికాలంలో గూడా పంటల మీద కూడా దెబ్బ పడుతుంది. అట్లే అట్లాగే చెట్ల్ ల మీద, జంతుల మీద, అన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది. దాని వల్ల ఏంటంటే కొత్త కొత్త రకాల డిసిజన్స్ అంటే వ్యాధులు అనేవి ప్రబుల్తాయి. తద్వారా మనం తగినని జాగ్రత్తలు, ముందే తీస్
ఆ అస్సల్ తీస్ స్కోవాలి కంపల్సరీ. మనకి ఏందంటే చలి కాలం అది డిఫ్రెంట్ గా ఉంటుంది. చలికాలమే అన్ని చెట్లు పూలు పూస్తాయి. ఆకులు మన ఎండాకాలం, ఆకులు రాల్సినవి మొత్తం అని ఇప్పుడు. ఇగురుొస్తాయి కదా.
ఆ అవున అండి ఇదే చూడడానికి చాలా బాగుంటుంది. ఆ వెదర్ అనేది కూడా, ఆ చెట్ల్ అనేటివి గూడా బాగుంటదండి.
అవును మార్నింగ్ మన్నింగ్ మొత్తం. ప్చ్
అంటే మీరు మీరు ఎదుర్కొన్న ఏమన్నా పరిస్థితులు ఉన్నాయా. ఈ చాలకాలంలో?
ఉన్నాయి ఉన్నాయి. ఒకసారి నైట్ జర్, నైట్ జర్నీ చేసారుప్పుడు. బైక్ పై చాలా విపరీతమైన చలి తట్టుకోలేకపోయాము మైనస్ లో ఉండే. అసలు అనుకోలేదు, ఇంత చలి పెడతదని. బా అందుకే మేము వెళ్ళేటప్పుడు. చలికాలంలో స్వేటరు, చేతి గ్లౌస్ జు, సాక్సు మొత్తం టోటల్ బాడీ అంతా కప్పస్కోని, వేళడం చాలా మంచిది.
ఉమ్ అదేలే అవును అండి అది ప్చ్ అంటే చలికాలంలో మనం ముందుగా జాగ్రత్త తీసుకోవాల్సింది. ఇవే మనం కావాల్సిన రైయిన్ కోట్లుగానీ, గౌగుల్స్ గాని, ఇవన్నీ ముందే కొనుక్కున్నామనుకో, ఎంతన్నా మనం వాడుకోవచ్చు.
మనం
మనతో పాటు మన ఫ్యామిలీ కూడా మనం ముందే ప్రికాషన్స్ ఇవ్వాలి అంటే మెడిసిన్స్ గానీ అవి కానీ ముందే తెచ్చుకోవాలి అంటే మీది మీది సముద్ర దగ్గరే ఉంటుంది కదా తద్వారా మీరు ఎక్కువగా చలిబడ్డప్పుడు మీకు స్నో అనేది పాలవుతుంది తద్వారా మీరు బయటికిళ్ళలేరు అందుకే ముందే మనకు కావాసిన సామాగ్రి అన్ని కొను
అవున చలికాలంలో మనకి దగ్గర ఖచ్చితంగా జలుబు అనేది ఎక్కువ వస్తుంది జలుబు తగ్గట్టు బాగా వాడాలి
వ్యాధులు అన్నింటివి కూడా ఎక్కువ వస్తాయండి
ఆ వర్షాకాలం చలికాలం ఫీవర్స్ అవి చాలా విపరీతంగా వస్తాయి వైరల్ ఫీవర్సు అన్ని
ఉ అవునండి వాటిని అధిగమించుకోవాలంటే మనం ముందే మెడిసిన్ గానీ ఏదనా కానీ ముందు తెచ్చుకుంటేఓల్డేజ్ వాళ్ళకు అందుబాటులో ఉంచాలి మనమట తట్టు వాళ్ళు తట్టుకోలేరు కదా
ఇ మనకు ఈ మూడు సీజన్స్ ఇంపార్టెంట్ కంపల్సరీగా ఎంత కష్టము అంత ఇష్టం కూడా ఉండాల్సిన తప్ప దు మూడు సీజన్స్ వాళ్ళని మనకి తిండి తేనే కైనా తినడానికైనా బతకడానికైనా మూడు సీజన్ చాలా అవసరం
అవునవునండి ఈ సీజన్లు కరెక్ట్ ఉన్నప్పుడే మనకు వెదర్
అవును
అన్ని సపడికి ఎండెలం మొత్తం కాబట్టి ఏదైనా ఇన్ టైం అంటే కొంత వరకు మాత్రమే ఉంట దానికి మనం మనం దానికి స్టేబుల్ గా ముందుకెళ్ళి మన జీ మన జీవనాన్ని సాగించుకోగలుగుతాం
ఏ సీజన్ తప్పు పట్టాలని లేదు ఏ సీజన్ అయినా కాని మనకి ఏందంటే ఏదో ఒకటి నేర్పయడానికి వస్తుంది
అదే అండి ఇక్కడ మనం తెలుసుకున్న మంచి విషయాలు ఏంటంటే ఈ చాలకాలంమైన ఎండాకాలమైననా వర్షకాలంమైన మూడు సీజన్లని తట్టుకోవడానికి మన ముందు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి అంటే ముందే మనం అంటే రోగాల బారిన పడకుండా ముందు జాగ్రత్త తీసుకుంటే తద్వారా మనం హ్యాపీగాం ఉండగలుగుతాం మన ఫ్యామిస్ లోని
ఓకే అండి చాలా బాగా చెప్పారు సీజన్స్ గురించి ఇలాగే మేము కూడా అందరికి
ఓకే అండి నేను కూడా ఈ సీజన్ గురించి బాగా నేర్చుకున్నాను మీరు చెప్పింది నాకు కూడా చాలా బాగా నచ్చింది ఎందుకంటే ముందు జాగ్రలు తీసుకుంటూ ముందు కలిపోవాలని ఓకే అండి ధన్యవాదాలు